హలో ఎక్కడ ఉన్నావ్
ఎన్న ఇంటి దగ్గర
ఇంటి దాగరా ఉన్నవా
హ్మ్
ఇంటి దగ్గర ఎయిం చేస్తున్నా మండ పెట్టిరా ఉడకపోస్తుంది కదా ఎవరు
ప్ర ఆడే
ఆహ మీ తమ్ముడు వాట
హ్మ్
కార్ లో వస్తున్నారా
హ్మ్
ఆలా ఎం కాదు
బీదా
జప్పు వాస్తున్నారు మరి ఎటుకంటి టైమ్ లో
చెత్త
అవునా ఎవరు వెళ్ళరు మీ అయిన వెళ్ళాడా మామయ మామయ్య వెళ్ళాడా
బాబాయి
బాబాయ్ వెళ్ళాడా బాబాయ్ లీవ్లు ఉన్నాయి ఎన్ని రోజులు లీవ్ అవ
ఏమో తెలిదు
అవునా చాలా రోజలు అయితంది మరి అక్కడ ఖర్చు అయితే
మ్మ్ అవునవును
మీ అన్న ఉన్నాడా అకాడనే
హలో
అన్నా అ ఉంటాడు కదామ్మా అక్కను అన్న ఒక చేతులు ఉండవు ఇ అతనున్నా ఉన్నాడా ఏం చేస్తుంటాడా అతను అతనికి ఎన్ని ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అతనికి
అతనికి అచ్చేసి ట్రాలీ
ట్రాలీ ఉంటుందా ట్రాలీ మీద అటు ఇటు చాలానే ట్రిప్స్ వెళ్తారు కదా మాములుగా ట్రిప్ టు ట్రిప్ వన్ ట్రిప్ టు అనుకుంటా అసలు పెడతారు కదా అతను ఇక్కడ శబ్దం వేరే వేరే సౌండ్ పడుతున్నాయి ఎక్కడ ఉన్నారు మీరు
పెట్టారు
మైక్స్ పెట్టారా దేని గురించి మైక్స్
ఏరా చేద్దాం అని అనుకున్న
ఆహా శ్రీరామనవమి గురించ వెళ్తారా గుడికి వెళ్తారా మీరు ఎల్లుండి
మ్మ్ హ్
గుడికి వెళ్తారా
గుడికి వెళ్తాము
ఇది క్యాంప మీరు తాగుతారా క్యాంప పవరప్పు ఇవన్నీ ఈ క్యాంప మంచిగా ఉంటాయా థంసప్ మంచిగా ఉంటాదా
క్యాంప్ అనేది ట్రై చేస్తున్నం మామ
అవునా మీ మామ అదే మీ మామ అంటే అది మొన్న చెప్పావు కదా అతనేనా మైక్ సౌండ్ వస్తుంది కొంచెం అది సౌండ్ క్లియర్ గా వినబడుతలేదు ఎక్కడికి మీ ఇంటికెళ్తున్నారా
ఆ
ఏం చేస్తుంటారు మీరు అందరూ మీ మామ మీరు అందరు ఏం చేస్తుంటారు
జాబ్
జాబ్ చేస్తుంటారా అదే నేను ఇక్కడికి ఈ మధ్యలో ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాను ఎక్కడికైనా ఫస్ట్ గోవా మురుదేశ్వర అయిన ఎల్ల లేదు ఎక్కడికి వెళ్ళాలి అని అర్థం అవట్లేదు ట్రిప్పు ఎక్కడికి వెళ్తే బెటర్ అంటారు మీరు
ఓ హిమాలయాలకి
గోవా అంటరా
ఇప్పుడు ఓకేనా వాయిస్
ఆ గోవా గోవా ఒకే ఉంటుందా
అర్థం కాలే
గోవామంచిగా ఉంటుందా చూడడానికి మన ప్లేసెస్
ఆ మంచిగనే ఉంటది
మనకు తెలిసిన వాళ్ళందరు వెళ్తున్నారు ఒక ఐదుగురం వెళ్తాం గోవా ఇప్పుడు మళ్ళీ సండే ఇక్కడ ఫస్ట్ మురుదేశ్వం అనుకుంటున్నం కొందరు మురుదేశ్వం ఏట్లా వెల్తాం ఆడ మూడు రోజులు ఉందాం అని కొందరు అంటున్నారు ఎట్లా అంటారు ఎం చెత్తే మంచిగా ఉంటది ఆరంబల్ రోడ్ చుద్దామని కొందరు అంటున్నారు కొందరు ఏమో మురుధేశ్వర్ చూసుకొని పొదాం అంటున్నారు
అ ఈ నడపే వాళ్ళు
అదే మనకు ఇప్పుడు జాబ్ లేదు జాబు లేనప్పుడు పోదామంటే వాళ్ళు తర్వాత ఏళ్దామంటున్నారు ఫైవ్ కే అయితు ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ కే సరిపోతయి మొత్తం మన మా బావ ఉంటడు అతను చూసుకుంటాడు అతను ఇంకొ అతను ఉంటాడు అన్న హైదరాబాద్ లో పరిచయం అండు ఒక అన్న అతను మొత్తం చూసు కుంటాడు మనకేం ఉండదు ఖర్చు గాని మనం ఓన్లీ డీజిల్ గాని
అతను ఆ అన్న ఈ సండే వీలు కాదని చెప్పారు
సండే వీలు గాదు అన్నాడా ఎందుకు
ఎట్ పోదాము ఆఫీస్ వర్క్ లా కొంచెం బిజీ ఉన్నాడట
అవునా మరి ఎలా కష్టం గదా మనకు
అదే సండే దీయ్యలేదని చెప్పాడు ఇప్పుడే
మరి ఎలా క్యాన్సలా ప్లాను
అదే తెలీయదు
తెలియదా అంటే ఆఫ్ ఆఫ్ యేనా ఫిఫ్టీ
అవును
మళ్ళీ మనకు జాబ్ ఉండే జాబ్ ఎక్తే మళ్ళీ పోరాదని చూస్తున్నాం అంతే
అదే అదే ఇప్పుడే యెళ్ళి ఎంజాయ్ చేసి వస్తే
అయిపోది మళ్ళీ జాబే యేకాక మా అదే లీవ్స్ ఉండయి మళ్ళీ అటు ఇటు మళ్ళీ యెళ్దామంటే టైం ఉండదు మళ్ళీ అందరు ఒక్కసారి లీవ్ దొరకదు గదా అదే ఒకసారి చూస్తే అయిపో అసలు ఈ మధ్యనే ఈ మధ్యర చూస్తే అయిపోవు అసలు గోవా
అవును అసలు యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి.
యాక్టివిటీస్ ఉంటాయి మంచి ఎండాకాలం మంచి బీచ్ గానీ అవన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడు
ఉమ్ హాట్ అనే చాలా బాగుంటదాడ
ఆ వాతావరణం బాగుంటుంది మళ్ళీ ఎవళ్ళన్న తెలిసిన వాళ్ళు ఉంటే మంచిగా పబ్స్ గాని అవన్నీ లోకల్ ఏరియా రమ్మ అన్నీ బాగుంటాయి అక్కడ ఇంకా మీరు ఇప్పుడు ఏం జేస్తూ ఉంటారు మీరు
ఏం లేదండి ఖాళీ
ఎగ్జామ్స్ ఐయాయా ఇంటర్ ఎగ్జామ్స్ ఐయాయా
అవును
అవునా ఎలా రాసారు ఇంటర్ ఎగ్జామ్స్
ఓకే అన్మని జెపట్లేదు
మీ ముందు ఎవరు బడ్డారు ఫీమేల్సా మేలేనా
ఫీమేల్ ముందు యెనకాల ఇద్దరు ఫీమేలే
ఇద్దరు ఫీమేలేనా
ఉమ్ కొంచం ఊరండి విలేజ్
ఊరేనా
అవునా
అందరు ఊరే అనుకుంటా అక్కడ ఎవరైనా ఊరులాగానే ఉంట టారు మనకి ఇక్కడ అంతేనా తూప్ రాన్ లో ఆ తూపురాలో చూపు గుట్ట టాయ్స్ బాగుంటాయి అన్నట్టు అక్కడ
అవునవును
టాయ్స్ బాగుంటాయి అక్కడ నాకైతే ఇది సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారు టాయ్ కి ఒక టాయ్ కి
అవును మాకైతే ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్
అవునా మరి నాకు ఫైవ్ హండ్రెడ్ యేనా ఏ లేదు సెవెన్ హండ్రెడే అనుకుంటా
అది మనం యెళ్ళినప్పుడు మనం ఎప్పుడు యెళ్ళలే గదా
అవునా యెళ్ళాం కదా ఒకసారి యెళ్ళినప్పుడు సెవెనే తీసుకున్నాం మన ఫైవ్ తీసుకోలే ఆ ఫైవే దీసుకుంది ఫైవ్ దీసుకున్నారా మీకు
ఫైవ్ ఫిఫ్టీ అండి ఇక్కడ సిపి అని ఒకటి ఉంటది
ప్యాయా
ఉమ్
అవునా ఇంకా మీరు ఇక్కడ ఇంక ఒక ఏరియా మంచిగా ఉంటుందంట టాయిస్ ఇంకా బొమ్మలు ఇంకొక గాడ గూడా బాగుంటయన్నారేక్కన్నో సిపిి అకుంట సిపి కాడ కూడా కొమ్మల్ బాగుంటాయంట గా
అవునవును
దాగిస్ బాగున్నాయట ఇక్కడ
ార అండి
తిన్న తిన్న ఇక్కడ మా అన్న ఉన్న మా అన్ననుంటైపోవ్ అన్న ఇక్కడ అసలు దాగీస్ బాగున్నాయ్ మా అన్న ఉంటాడు అత చెక్కులు వేస్తేస్తడు డైరెక్ట్ డాగ్స్ మీకి ఆకాష్ లో కూడ డైరెక్ట్ ఇసుర్తాడు
ఇది ఇది ఎంకరి అండి
అర్థం కాలేదు
ఏం కర్రి
మాద మాది తోట కూర గ్రీన్ కల్ర్ ఉంటుంది తోటకూర ఆకులు ఉంటాయి అవన్న ఆకులను కాసేప్ నీళ్ళల్ల ఉడ్ క్క పెట్టి ఉప్పు వేసి తర్వాత కడిగేసి అండుతారు అవీట్నీ అందులో ఉప్పు అవన్నీ కరెక్ట్ ఏస్తేనే బాగుంటుంది కర్రి అది మ్ మనకి ఇవన్నీ ఉంటాయి మనకు ఇక్కడ షాప్ మైంటైన్ చేస్తాం మనం ఇక్కడ ఇవన్నీ మూంగ్ దాల్ ఉంటుంది సేమురు మొ గా ఉంటుంది తంస్సప్స్ ఉంటాయ్ అర్ధం కాలేదు అర్ధం కాలేదు
ఇ బ
మీరు ఇక్కడ అన్నిీ ఉంటాయ్ మన దగ్గర క్యాంప అని ఉంటాయి క్యాంప ఫ్రిడ్జి ఇచ్చారు మనకు వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్మినందుకు వాళ్ళు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు మనకు నేనే ఈ మధ్య మరి ఒక్కర్నై వెళ్ ద్ధం మనుకుంటున్నా గోవ ఇగ ఏమన్ ఏమంటారు
కష్టమని
ఒక్కనైనా గోవా వెళ్దాం అనుకుంటున్నాను ఇగ
అవును మ్ నేను కూడా మొన్న రీసెంట్గా మూవీ చూసాను
ఎం మూవీ చూసారు
మంచి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కార్ తీస్ జిగ్రి సేమ్ము
జీగ్రీస్ మూవ ఎలా ఉంది జిగ్రీస్ మూవీ ఆ మూవీ బాగుంటుంది అలా గోవా వెళ్తారు వా
అవునవును మ్
నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు బలే ఉంటర్ సినిమా బాగుంటుందన్న అది హిట్ అయింది సినిమా అది అద్ నిక్ నచ్చిందా ఆ మూవీ నచ్చిందా
చ్
అవునా ఎక్కడ చూసారు ఆ మూవీ మీరు థియేటర్ లోనా లేకపోతే టీవీ లోనా
టీవీ టీవీ లో చూసాం
టీవీలోనే చూసార అలా ఎంజాయ్ చేసుకుంటూ చూసినట్టున్నారు మీ అందరు
ఆ
ఇది మీకు ఇది ఇష్టమైన బండెంటిదండి మీకు ఏదో బండి కొంటా ఉన్నారు కేటీఎం ఏనా మీరు బండి
మ్ కానీ ఇప్పుడు కాదు అన్న కొంచెం టైం
కేటీఎంేనా మీకు నచ్చిన బండి కేటీఎంే కదా
మ్
ఎన్ని గేర్స్ ఉంటాయి కేటిఎం లో సిక్స్ గర్స్ ఉంట టాప్ స్కూడి ఎంత వె
ఆ త్రీ నైన్టీ సిక్స్ ది వచేసి వన్ సెవెంటీ చేంజ్
ఏది ఇంజన్ ఏది ఏర్ కూల్డ్ ఇంజనా లిక్విడ్ కూల్డ్ ఇంజనా
వా
లిక్విడ్ కూల్డనా మన అరౌండ్ ఫైవ్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ ససీగా లిక్విడ్ కూల్డ్ ఉంటుంది దాని గురించి తెలుసా మీకు అదే ఆర్ వన్ ఫైవ్ అయినా యంటి అయినా మీకు యం టి ఎందుకు నచ్చలేదు మరి టూ క ఎందుకు నచ్చింది
ఇంటర్నేెట్ పికప్ చాలా తక్కువ ఉంటు సీసీ అనేది
అవునండుడి పికప్ ఎక్కువ ఉంటుందా కానీ డ్యూకు చాప్రి బైక్ అంటారు కదా డ్యూక్ చాప్రీ బైక్ అంటారు కదా అలా అవునా వాయిస్ కొంచెం క్ వాయిస్ సిగ్నల్ అయినట్టుంది వాయిస్ క్లియర్గాన పడలేదు ఒకసారి చెక్ చేసుకోండి సిగ్నల్ హలో
ఇది మన
సార్ సిగ్నల్ ఇందుకో కరెక్ట్ గా వినపడడం లేదు మీది ఓకేనా అండి ఓకే అండి